హాయ్ ఆండీ
బాగున్నరా
బానే ఉన్నాండి మీ బాగున్నారా
బావున్నామండి.
గుడ్ ఈవెనింగ్. ఏం జేస్తున్నారు.
ఏం చేస్తున్నా అండి చాయ్ తాగాలి.
హా చాయ్ హా ఆ. హా. చాయ్ కి అడిక్ట్ అనుకుంట మీరు.
త్రీ థర్టీ అయితే ఇక చాయ్ చాయ్ ఛాయన్నట్టు మాదిరిగా ఉంటుంది మాకు.
నేను ఇంకా లంచే చేయలేదు.
చేయలేదా.
చేయలే. మార్నింగ్ వడా తిన్నది రెండు జర్నీలో.
లాగ్ అయి ఉంటారు.
ఆ ఆ. ఇది కూడా కొంచ్. టైం అయిపోతుంటే.
మ్ అరే ఇన్ని ఎందుకని ఇన్ని రోజులు మళ్ళీ రేపు సెలవే కదండి ఫ్రైడే సాటర్డే స స.
అమ్మ సార్కి ఈరోజు కాలేజ్ ఉంది, ఆ ఇంగ రేపు హాలిడేనే కనీ. క వచ్చేసాం ఇక వన్ వీక్ అయి. పోయింది అప్పటికి.
రేపు హాలిడే ఏంటి? ఓకే రేపు శ్రీ రామ నవమి. ఓ అట్లా త్రీ డేస్ ఉన్నాయి వర్స్. హల్డేస్.
ఎప్పుడండి.
సాటర్డే కూడా హాలిడేనే క సాటర్డే హాలిడే లేదా.
సెకండ్ సాటర్డేనా ఇది. కాదు కదా ఫోర్త్, వర్కింగ్ డేనే సాటర్డే ఫ్రైడే ఒక్క రోజు హాలిడే ఉంది. నేను వన్ వీక్ ఊరు ఎళ్ళే సరికి. అసలు అంత కన్ఫ్యూస్ కన్ఫ్యూషన్ లో ఉన్న సెకండ్ సాటర్డే నే అనుకుంటున్నా సాటర్డే హాలిడే.
అంటే మీ అత్తగారు ఊరు వెళ్ళారా అమ్మగారు ఊర అండి
ఆ ఇద్దరు కండి ఇంకా
ఒకటే ఊరా ఇద్దరిది
ఆహా దగ్గరలోనే ఒక టెన్ కిలోమీటర్ మీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే దగ్గర్లోనే
ఉ అరేంజ్డ్ మ్యారేజేనా అండి
ఏంటండి ఆ అవునండి అరేంజ్డ్ మ్యారేజే తెలీదు అసలు మా హస్బెండ్ కి మాకు ముందు పరిచయమే లేదు అందరూ లవ్ మ్యారేజ్ అనుకుంటారు లేదు లేదు అరేంజ్డ్ మ్యారేజ్ మ్యారేజే
ఉ
ఒక దగ్గరే అండి కాకపోతే తెలీదు ఒక టెన్ కిలోమీటర్స్ మేము కొంచెం సిటీలో ఉంటాము వాళ్లు విలేజ్ విలేజ్ లో ఉంటారు అట్లా ఇంకా మ్యాచెస్ అట్లా వచ్చాయి
ఉ ఎక్కువ ఇప్పుడు మీరు ఉండే దగ్గర ఏ వంటకం ఫేమస్ అండి బాగా
ఇక్కడ మేము ఉండే దగ్గ రా అంటే ఇంకా చాలా మంది చాలా రకాల టేస్టీస్ ఉన్నాయండి నాన్ వెజ్
అంటే ప్రిఫరబులీ ప్రిఫరబులీ ఇప్పుడు ఎక్కువ తెలంగాణ మీన్ సో ఎక్కువ అంటే నాన్ వెజ్ ప్రిఫరింగు
అవునండి ఇక్కడ ఇక్కడయితే ఇదే అండి ఆ రాగి సం రాగి ముద్ద ఉంటుంది కదా
ఉ ఊ
సంగటి అంటారేమో అదే రైస్ కొంచెం యాడ్ చేసి రాగి ఉండలాగ గడతారు అది ఫేమస్ ఇక్కడ అదేను ఇంకా ఆ దా దాన్ని కొంచెం నాటుకోడి పులుసు నాన్ వెజ్ తో కలిపి తీసుకు కుంటారండి ఇక్కడ
అక్కడ బాగా ఎక్కువ తింటారా అది
సంగటిను కాంబినేషన్ లో ఇంకా నాన్ వెజ్ కర్రీ నాటుకోడి పులుసో లేదంటే మటన్ కర్రీ సూపో
ఊ
అది ఎక్కువ తింటారు ఇక్కడ మా దగ్గర అయితే తక్కువ రాగి సంకటి రాగి ముద్ద మేము ఇక్కడ ఉండే దగ్గర మాత్రం ఎక్కువ ఇది చేస్తా ఉంటారు
మ్
లా అయినా బెటర్ రాగులు చాలా హెల్దీ కదా అండి ఇంకా
అవునవును అంటే ఓ నాట్ ఓన్లీ ఫర్ రాయవల్ అండి ఇ దానికి ఒక ఫైవ్ ఫైవ్ ఫోర్ ఒక ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటా ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా ఉంటది ర్రోయింగ్
మ్ మ్ ఏమంటారు రాగులితో ఇంకా ఏమంట వేరేవి
రాగులు మేన్ తీసు కునే డైట్ అయితే రాగులు జొన్నలు సజ్జలు ఆడ్రలు బార్లీయండి
అన్ని కలిపి అది ర అవలాగా ఇసతారా
హా రవలా సి మిల్లాడిచి
టోటల్ పిండి కాదు కదా
ఆ బ ఫీటీ ఫిఫ్టీ కొ కొద్దిగా గరుకు కొంచెం మెత్తగా వచ్చా మ్ మ్ అట్లా, ఉడికి ఇచ్చేసి కొద్దిగా ముద్ద చేసి అందులోకి మన మధ్య గానీ
ఉ
నాక ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా నాన్ వెజ్ లో తినే వాళ్ళయితే నాన్ వెజ్ ఐటమ్స్ యాడ్ చేసుకుంటారు.
ఆహా
పురుగులు చేసేవాళ్ళు ఏదన్నా కర్రీస్ విత్ మా మజ్జిగ
ఆ చాలా గ్రేట్ అండి మీరు అ త ఓపిగ్గా చాలా హెల్త్ పరంగా చాలా డైట్ తీసుకుంట తున్నారు చిన్న ఏజ్ లోనే ఇప్పుడు ఏముందండి బయట చాలా మంది ఇప్పుడే ఏముందిలే అని జంక్ ఫుడ్కి అలవాటు పడడము ఎక్కువగా అంత బయట ఫాస్ట్ ఫుడ్ గానీ బయట ఫుడ్ ఎక్కువ తింటా ఉన్నారు కదా ఇప్పుడు
అవును
అలా కాకుండా మీరు హోమ్లీ ఫుడ్ హెల్దీ ఫుడ్ చాలా డైట్ మెయింటైన్ చేస్
అవును మాకు ఇంట్లోనే మళ్ళీ ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఎట్లున్నాయో కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లు సపోటాలు
ఆర్గానిక్ అన్ని దొరుకుతాయి ఇంకా ఓకేకేకే అన్ని ఉన్నాయి
ఇ మామిడికాయ చెట్లే లేదు మామిడికాయలు సీజన్బుల్ బట్టి కాబట్టి మాకు విలేజ్ కాబట్టి తోటలు ఉంటాయి
అదే తెచ్చేసుకోవచ్చు కాయలు మంచి అ వేమంటారు సైజ్ కు వచ్చినాక తీసేసుకోవచ్చు కొని మగ్గ పెట్ పెట్టేసుకుంటే చాలా మంచిగా పండుతాయిడి ఎలాండి పండి ఇస్ మగ్గ పెడతారు మీరు
మగ్గ పెట్టమ అండి మగ్గ పెట్టం ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుంది అంటే మాకు వీళ్ళు ఉంటారు కదా మాకు తెలిసిన వాళ్ళు అవి ఈ సీజనబుల్ పొద్దున్నే పోయితే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న చెట్ల మీద రాలతాయి కదా దోరగా కొచ్చిన కాయలో
ఉ
పచ్చ కాయలు కోయి తినం మేము
అదే ఇది దూరంగా వచ్చినవే మంచి టేస్ట్
ఆ దోరగా వచ్చిన వాటిని ఏం చేస్తామ అంటే ఒక మీ ఎక్కువ కూడా తీసుకోమండి వాళ్ళ దగ్గరకి చెప్పేసి యాభై కాయలు ఒక వంద కాయలుని ముందే చెప్పి వాళ్లు ఇక ఇప్పుడు మంచి ఏప్రిల్ లు మే టైం లో గాల్ దుమ్ములు అట్లా వస్త వస్తే కదా
అవునవును
గాలి దుమ్మలు వచ్చినప్పుడు కాయలు రాలతాయి మంచి పక్వానికి వచ్చిన కాయలు రాలతాయి అవి ఒక యావయ్ వంద తీసుకున్నాం అనుకోండి ఇ వాట మగా చేసుకో పని కూడాడలేదు అక్కడ పెట్టేస్తే అవే మగ్గుతాయి
నార్మల్గా పెట్టేస్తే పండిపోతాయి ఇంకా
నాచురల్ ఫ్లవ్ వితౌట్ పెస్టిసైడ్స్ వితౌట్ అవింటయి కదా పండి ఇంచే ఈ కెమికల్స్
అవునండి ఏదో పౌడర్ యాడ్ చేస్తారు అది ఐడియా ఉండే మర్చిపోయా
చూడ అవి కూడా కాకుండా
అవును జస్ట్ ఏవో ఆకుల తోటి కూడా పెడతారండి ఇట్లా మామూలుగా మన గంపలలో పోసేసి మామిడి మామిడికాయలను పైన ఏవో ఆకులు పెట్టేస్త తరు ఆకుతో కూడ మగ్గిపోతుంది పండుతుంది
ఉహు
కాకపోతే మీకు అన్ని ఆర్గానిక్ ఇంకా చాలా బాగా దొరుకుతాయి అకుంట మీ దగ్గర
హమ్ మా దగ్గర ఆర్గానిక్ బాగ దొరుకుతుంది అంటే ఇగ ప్రిఫరబుల్ ఏంటంటే మేము ప్చ్ ఇటు కూడా జంతువులు అవి ఉంటయి గానీ మేము రెండు సైడ్ లో మాకు చిన్న చిన్న డోర్లు ఉన్నాయి ఇంటికి మొట్టలు అవి బెట్టేసు కొని మే మా మా మదరు నేనే కాబట్టి మా వరికి ఆ మేము పండించుకొని తింటున్నాం అన్నమాట బయటికి కొనకుండా ప్లస్ నెక్స్ట్ వచ్చే అన్ హైజినిక్ ఉంటాయి కొన్ని వెజ్
అవునండి అవును
ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వెజిటేబుల్స్ సరే పోతుంటాయి
అవునండి చాలు కొన్ని వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ వేసేసుకున్నామంటే చాలా హెల్దీ ఆర్గ నిక్ గా వస్తాయి మనకు ఎరువులు కూడ మనకు తో చిన వేస్
ఎరువులు మాకుంటది జీవాల ఎరువు ఉంటదిగా విలేజి జీవలు జీవాల ఎరువు తీసుకొచ్చేసి
అవునండి
హమ్ వెజిటేబుల్స్ లో వచ్చేసి చిక్కుడు తీగలు చిక్కుడు తీగ ఉంటెన్నా ఆ నాటు చిక్కుళ్ళు మీకు నాటు చిక్కుళ్ళు ఐ
ఉందండి చాలా టేస్టీగ ఉంటాయి చిన్న
చిన్న చిక్కుడు నాటి చిక్కుళ్ళు సన్నగా ఉంటాయి బాగుంటాయి అవి అవి మాకు కు నాటు చిక్కుళ్ళే తోటకూర గోంగూర నెక్స్ట్ టమాట చెట్లు మళ్ళీ బచ్చల కూర హమ్ బెండకాయ చెట్లు ఒక అవి అవి ఒక పది అవి ఒక పది వేసుకున్నాం అనుకోండి మాకు హెల్తీగ ఉంటాయి వీటిలోనే సరిపడ ఉంటాయి అన్నమాట ఉన్నారండి